హా ఏ ఇలు మీరేంటి నిన్ను రాలేదు ఇక్కడ అందర కలిసి కాగానీ స్పెషల్ చేసుకున్నా ఉన్ తెలుసా జస్ట్ లైక్ కిట్టి పార్టీ మిస్సయ్యర్ మీరు అసలా
ఇంపార్టెంట్ వర్క్ ఉండేనా అందుకనే రాలేకపోయాను నేను
మిర్చి బజ్జి ఉగ్గానీ అసలు సెట్ ఉందనమాట
ఓకే
యా మన సూపర్ సీనియర్ మేడం ది ఇసేరు ఆ శీతమ్మా అనదర్ స్టేటా వాళ్ళ దగ్గరది స్పెషల్ అంటా సో అన్ని రెగ్యులర్గా తినే ఐటెమ్సే ఉన్నాయి కొంచెం ఏమన్నా స్పెషల్ చేద్దాం మేడం అని అంటే ఇంకా ఆవిడ అది చేసారు అ ఇన్స్టంట్గా అయిపోయింది లిటిరల్లీ అసలు ఎంత నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి అనమాట మీరు మిస్ అయ్యారు
ఓకే ఐ మిస్ ఇట్ బట్ ఐ హ్యావ్ అన్ ఎమర్జెన్సీ వర్క్స్ అందుకనే నేను రాలేకపోయాను మ్యామ్
ఓకే ఓకే
చాలా ఎంజాయ్ చేశారయితే మీరు
చాలా అంటే ఏ పార్టీ అంటే ఇవ్ ది ఆ చిక్ చాట్ ఆ ఫుడ్ అసలు చేసే వాళ్ళు ఎవరు దరు కాల్స్ అన్ని ఫోన్స్ పక్కన పెట్టేసి సౌండ్ సిస్టమ్ పెట్టాము సాంగ్స్ ఆ కాసేపు వచ్చేసి ఆ మనం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పెట్టుకున్నాం ఇంకా సో థియేటర్ కెళ్ళి దానికంటే హోమ్ థియేటర్ ఇంట్లో పెట్టేసుకొని చూడ్డము కొంచెం వేరే లెవెల్ లో ఉందనమాట
మొత్తానికి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారయితే
చాలా చాలా అవును మీరు పవన్ కళ్యాణ్ అన్ గదా
ఆ అవును అవును మామ్
అసలు మొదటి నుండి ఆ సినిమాకి రిలీస్ లీజ అవగానే వెళ్దాం రిలీజ్ అవగానే వెళ్దాం అని చెప్పిందే మీరు మీరే మిస్ అయ్యారు
ఆ అవును మా చెప్పాను కదా మా ఇంకా సిచ్యువేషన్ అలా వచ్చింది ఇంకా ఏం చేయలేము అందుకని మీతో పాటే వెళ్దామని అనుకున్నాము కానీ
హ్మ్ ఈ చోకి మళ్ళీ చూద్దాం ఏముంది ఇంకా చాలా వస్తున్నాయి కదా లేదు మళ్ళీ ఉస్తాదే చూద్దామని అన్న కూడ చూ నో
ఒకే షో ఓకే మీరు ఎలా అంటే అలా అండి చూద్దామంటే చూద్దాం
సో స్టోరీ కూడా ఎంత బాగుంది తెలుస్ ఆ
అవునా అమ్మా
ఆ మీకు ఇష్టమైన సాంగ్ కూడా అందులో ఈసారి రీమేక్ చేసి పెట్టారు
ఓ
తొల్లిప్రేమ మూవీ ఇలా సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ కూడా రీమేక్ చేసి పెట్టారు ఆ చల్టిమేట్ అన్నమాట్ అసలు ఆ సాంగ్ వస్తుంది అందరికి కాళ్ళు చేతులు ఇంకా ఆడుతున్నాయి ఆటోమేటిక్గా
పవన్ కళ్యాణ అంటే మినిమమ్ ఉంటుంది గ మరీ మా టెక్నిక్
ఆ చెయ్యి వచ్చేసి మెడ పైనకి వెళ్ళంగ లోనే అందరికి విజిల్స్ అమ్మో మన వాళ్ళు తక్కువేం లేరండి బాబు విజిల్స్ అంటే విజిల్స్
బిజినెస్ అంటే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కదా చాలా ఫ్యాన్ బేస్ దానకి అది ఒకే
ఆహ ఇది మన ప్రభాస్ గారిది మూవీ వచ్చేసి ఆది పపురుష కలె కలెక్షన్ ఆ రాజాసబ్ గదా ఆది పురుష్ కలెక్షన్ ఆ ఇట్స్ ఆల్మోస్ట్ థౌసండ్ ఎయిట్ డేస్ అయింటుంది మూవీ వచ్చేసి సోఇప్ప ఇప్పుడు వరకిచ్చిన మూవీస్ అన్నిట్లో కలెక్షన్ ఆది పురుష్ కలెక్షన్ ఏ ఎక్కువ ఉంది
ఆదిపురుష్ కాల
ఆ అన్ఎక్స్పెక్టెడ్ ఇదయితే అ అంటే ఆది పురుషు వచ్చినప్పుడు అందర ఏమన్నారు ఆ పోయింది మూవీ ఇం ఇది చేసాడా ఆ ఇప్పుడు ఈ రాముడి ద ఎవరు చూస్తారు అసలు ఏదో ఏదో చేస్తాడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ప్రభాస్ ని కదా ఒక లెవెల్ లో ఎక్స్పెక్ట్ చేసాము దీని వచ్చేసి ఈ మూవీ చేసాడు అని చెప్పేసి అనుకున్నా కానీ అల్టిమేటమ్ గా అసలు కలెక్షన్ మొత్తం ఇప్పటి వరకి అన్ని మూవీస్ ని పక్కన పెట్టింది.
మ్ చాలా
చాలా అంటే చాలా అండ్ అప్ కమింగ్ టూ డేస్ బ్యాక్ సీత పైన కూడా ఆ హీరో అర్జున్ వాళ్ళ డాటర్ చేసింది లిట్రలీ సార్ సెమ్ సింప్లీ సూపర్బ్ తెలుసా మూవీ అయితే మీరు చూడండి
షూర్ షూర్ మ్యామ్ చూస్తాను
ఉమ్
ఇంకా ఇంకా కబ్బర్లే ఏంటి చెప్పాలి ఇంకా నేనే మిస్ అయ్యాను నిన్నటి ఈవెంట్
అవునవును అసలు ఉంటే అయిపోయేది పర్లేదు నెక్స్ట్ మంత్ పెట్టుకుందాం దాన్దేముంది నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ ఏదో ఒక్కటి వస్తూనే ఉంది టాయ్ కదా ఆ నెక్స్ట్ మంత్ ఇంకేద కొంచెం వెరైటీగా ప్లాన్ చేస్తు ఆ
యా షోర్ ట్రై చేద్దాం నెక్స్ట్ మంత్
ఆ
ఇకా
అవును ఏదో చెప్తున్నారు మీరు సమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ అని
హ్మ్ అదే పవన్ కళ్యాణ్ అంటే మినిమం ఉ ంది కదా మరి తెలుగు స్టేట్స్ లో అని నను
అవునవును ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చినాం ఇప్పటికీ కూడా అసలు ప్లాన్స్ ఏమాత్రం తగ్గలేదు కదా
ఏ మాత్రం తగ్గట్లేదు మం అంటే పాలిటిక్స్ పాలిటిక్సే మూవీ మూవీయే కదా అదే
కానీ ఈ మూవీలో హ్మ్ పాలిటిక్స్ యాడ్ చేసారు
ఓ చేసారా
ఎలా అంటే మనకి ఢిల్లీ ఇన్సిడెంట్ జరిగింది చూసారా
అ అవును
ఆ ఢిల్లీ ఇన్సిడెంట్ ఒకటి యాడ్ చేశారు ఆ ఇంకా వచ్చేసి మనకి హ్మ్ సిందూర్ ఆపరేషన్ సిందూర్ ఇదిఒకటి యాడ్ చేసారు ఆ స్మగ్లింగ్ ఇవి రిసెంట్గా చదివిన కరంట్ అఫెర్స్ కద మనకీ ఇవి అన్నీ కలిపి ఒక స్టోరికి ఎంత చేశారు బట్ బా వచ్చింది
బా వచ్చి ఆ ఇంకా టాక్ ఏంటంటే దానికి గురించి ఒక అమ్మాయి ఇంట్రోవర్ట్ అయితే ఎలా ఉంటుంది ఎక్స్ట్రోవర్ట్ అయితే ఎలా ఉంటుంది ఆ తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తేనే తెలుస్తాది అనేసి ఆ విధంగా కూడా అన్నారు కంటెంట్ ఉంది అని సి
అవును
అదే అండి కంటెంట్ తో బావుంది అనేసి అన్నారు మూవీ మొత్తం హై లెవెల్ కెళ్లిందిలే
అసలు ప్రతిదీ కూడా ఏదో బయట ఒకా అంటే ఒక రైటర్ ఆక్టివిటీ అనేది కాకుండా రియల్ లైఫ్ లో ఏవైతే ఉస్ జన్స్ జరిగాయో మనం ఫేస్ చేసి ఉన్నాము వాటిని ఒక మూవీలోకి తీసుకొచ్చేసి దాని పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మనం ఎన్ని రకాలుగా చూడొచ్చు అంటే ఆ ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే బ్యాడ్ గానే చూడము ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే గుడ్ గానే చూడ్డము కాకుండా బోత్ సైడ్స్ వి హేవ్ అప్ టు సీ అని చెప్పి వేసి అర్థమైంది
ఓకే అదే విధంగా అంటే కొందరు నెగిటివిటీ తో ఆలోచిస్తారు కొం అదే మూవీని పాజిటివి ఎలా వాళ్ళు ఎలా ఆలోచిస్తే అలాగదండి అది
అవును
హ్మ్ కనీ
సో పాజిటివ్ గా ఉండాలి ఇం కా ఆ మైండ్ అనేది అనేది ఫ్రీగా ఉం చ్ కోవాలి ఆ అందులో ప్రతిసారి కూడా భగవద్గీత ఇది చెప్పింది భగవద్గీత ఇలా అందుముందు చెప్పింది అని చెప్పడము అంటే కిడ్స్ చూస్ కూడా వాళ్ళకి ఎలా అనిపించిది అంటడి వాట్ ఈస్ భగవద్గీత వి హవ్ టు నో వాట్ ఇస్ దట్ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు అనింటే మనం కూడా చూడాలి చదవాలి అని ఆ పేరెంట్స్ ని క్వశ్చన్ చేసేలాగా ఆ ప్రతిసారి ఒక ట్యాంగ్ చేస్తూ వచ్చారనమాట దాన్ని
ఆ ఇంకా పద్ భగత్ సింగ్ ఏ విధంగా అంటే ఎట్లా అంటే న్యాయం వైపు ఉండాలి దానికోసం ఏదైనా చేయాలి పోరాడాలి అనే వి
ఫస్ట్ ఫస్ట్ పెరే ఉత్సాహ భగద్ సింగ్ అని అంటే అసలు హు ఇజ్ భగత్ సింగ్ అని చెప్పేసి కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు గా పిల్లలు వన్ గూగుల్ చేసినప్పుడు ఆ భగత్ సింగ్ గురించి తెలిసే అవకాశం ఉంటుంది
ఆ అదే అండి పిల్లలకి కూడా ఒక మో స్పోర్టివ్ స్టోరీ లాగా ఉంటుంది అని
అవును
హ్మ్ అ తెలియని విషయాలు తెలుసుకోవడం
అవునువును ఒక హిస్టారిక్ అసలు ఏం జర్ బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్నారు ఎందుకు చేసారు ఇది సో వన్స్ ఒక లింక్ ఓపెన్ అయింది అంటే ఆటోమేటిక్ గా ఇంకో లింక్ కి ఆ వెళ్ళిపోతూనే ఉంటది అనమా టకొచ్చే ఎమ్ లాగా
ఓ ఓ ఫ్లోల్ ఎల్లిపోతు ఉం
అవును హ్మ్
ఓకే హ్మ్ హు కానీ బాగుంది కంటెంట్ ఆ తిన్నామండి
సో ఏం స్పెషల్ ఈరోజు
ఈ రోజు స్పెషల్ ఏముంటుందండి సాంబార్ పాపడ్ గుత్తోంకాయ ఫ్రై
వామ్మో గుత్తొంకాయ
హా అండి
చెప్పగానే నోట్లో నీళ్ళు వచ్చేస్ తున్నాయ్
ఎందుకు మేమ్ మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమా
అఫ్ కోర్స్
గుత్తొంకాయ్ అంటే ఎవరిష్ట ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు
నెక్స్ట్ టైమ్ పార్టీ పెట్టుకుంటే గుత్ తంటే చేయమనే అంట ప్చ్
షోర్ మీకోసం చేస్
ఎట్లాగో మీరే వస్తానన్ న్నారు కదా మీ చేత్తోనే చేపిస్తాను నేను అయితే
ఓకేే డై అట్లట్లే మీకోసం చేస్తాను.
సేమ్ పాపెడ్స్ గుత్తవంకాయ పప్పు వట్టేసుకుంటే ఆ రామ్సు గుమ్మెయచ్చు హ్
ఓకే షోర్ తినండి, మామ్ మా చేతి వంట మీకు వండి పెడతాం.
అవును ఉద్ధం కాయలో ఏం వేస్తారు పల్లీలు వేస్త్ తారా ఆ నువ్వులు వేస్తారా
నువ్వుల పొడిది పల్లీల్ అయితే అది అది పగిలిపోయినట్టుగా అవుతది కదా గ్రేవీ అనేది అందుకని నువ్వుల ప్ పొడి వేసుకుంటే కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. అనేసి నువ్వుల పొడి యాడ్ చేస్తాము.
ఓకే మ్యామ్ నెక్స్ట్ టైమ్ వచ్చి చేద్దురు హేవే నైస్ స్టే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గుడ్ నైట్
ఓకే బాయ్ మ్యామ్ గుడ్ నైట్